హలో ఏం చేస్తున్నావ్
ఏం చెయ్యలేదండి, ఊరికె ఉన్న మీరు.
నేనా, ఇప్పుడే మా అమ్మ ఆవుకి గడ్డి పెట్టంటే పెట్టేసి వస్తున్నా.
అవునా, మీకు ఆవుందా.
ఆ ఉంది.
అంటే మా ఆవుకి. రీసెంట్ గానే దూడబుట్. పుట్టిందన్నమాట చిన్న దూడ.
అవునా.
ఆ అది ఎంతక్. క్యూట్ గా ఉందో దేల్సా. అంటే టూ, త్రీ మంత్స్ యే అయ్యింది ఇంకా పుట్టి అది.
హో. చాలా బావుంటాయి కదా అసలు అవి.
అవును చాలాబ్. బాగుంటుంది, ఎంత క్యూట్ గా ఉంటాయో.
క్యూట్ గా ఉంటాయి, ఎంత బాగుంటాయి అసలు నాక్.
ఆ. కానీ ఆ ఆ వాటి ఫేస్ చూస్తే మనకి బాధేస్తుంది ఎందుకో, అంత మాయకంగా పెట్టుంటాయి.
నిజంగానే. ఆ. ఎంత ఎంత వారం జేస్తాదో. వాళ్ళు మొఖలు పెట్టిన దానికి, ఎంతైనా అవి మాట్లాడలేవు కదా. ఉమ్ వాళ్ళక్, వాటికి ఉంటాయి ఉమ్ కొన్ని ఫీలింగ్స్.
అవును నిజమే. ఎంతైనా విలేజ్డ్.
కిన్.
ఉమ్ గడ్డిపెట్టం, అలాగే ఇవి. నీళ్ళు ఉంటాయి కదా, మామూలు సామాన్లు కడిగితాం కదా, ఆ నీళ్లు కూడా అవి. తాగుతాయ్ అన్మాట.
అవునా.
ఉమ్.
నేనైతే మా అవును, మా ఆవు అయితే మా అమ్. మ్మనే అమ్మనే ఒకటే రా రాణించుకుంటుంది, దగ్గరికి.
ఆహ్ అవునా.
ఆ ఎవరు దగ్గర పోయిన, అది గుద్దేకే వస్తుంది అట్లే. ఆ గడ్డి పెట్టనికి కూడా భయం అయితుంది. మా అమ్మ గడ్డి పెట్టు అని చెప్తుందా
ఆ ఆ
అప్పుడు నేను పెట్టేకపోతా దూరం నుంచి అట్లాయే పెట్టేసి బుద్దే వస్తుంది అట్నే
తుందా
అంటే కొన్ని ఆవులు కొంతమంది మాత్రం కొంతమందికి మా మాత్రమే అలవాటైంటయి
ఏం చేయము వేరే కొత్తోళ్ళు ఏమన్నా వచ్చ లా అనుకో గుద్దే పోతుంది అట్లే
అది రీసెంట్ గానే ఇంకో ఆవు తెచ్చుకున్నాము
రీసెంట్గానే ఇంకోక ఆవా
కద త్ అది
అవును ఇప్పుడు ఆవు ఇది బిజినెస్ ఇదే మేలు పాలందరికి వ
అవును ఉం రోజు పొద్దున్నా ఈవినింగ్
అవును ఆ ఇంకా మరి
చెప్పాలండి మీకు ఎన్ని ఆవులు ఉన్నాయి
మాకా మాకచ్చేసి ఒ క రెండున్నాయ్
ఆ
ఇందేనా ఆవు నిండ లైఫే బెస్ట్ కదా
అవును ఇంకా సంక్రాంతి పండుగ అట్ వచ్చినప్పుడు ఆవులే మెయిన్
అవును అలంకరించి కనుమ పండుగని చెస్తారు కదా
పూజ చేసాము
ఉం ద మా ఆవుని బాగా అంతా కడిగేసి దానికందా రెడి చేస్త స్తమన్మాట
హ్మ్ అట్లాని ఇప్పుడు ఆవులు పెట్టుకునే పనులు కూడా అంతే ఎక్కువ ఉంటాయి
ఉమ్
అంటే పనులు కూడా అంతే ఎక్కువ ఉంటాయి
ఉమ్
ఆ ఇంట్లో చూసుకోవాలా మళ్ళీ వాటిని డైలీ కడగాలా
అవునులే
మళ్ళ గడ్డి ఆ మేతకి గడ్డి ఎంత కోస్త కోవాల మళ్ళి గడ్డి పెట్టాలా నీళ్లు తాపి చలా
అవును నిజమే చాలా పని ఉంటుంది కదా
ఆ అవును మా అమ్మ అయితే ఇబ్బంది పడుతూ ఉంటుంది రోజు అని పనులు చేసుకోలేక
అయ్యయ్యో అదే
కానీ ఆవులు ఉండడం వల్ల బానే ఉంటుంది అవును టౌన్లలో పోలిస్తే విలేజే బెటర్ చాలా బెటర్
ఉమ్
టౌన్ల లో అయితే విలేజ్ లో ఉన్న ఫీలింగ్ రాదు టౌన్ లో ఉంటే
అవును విలేజ్ లో అయితే పొలాలు అన్ని ఉంటాయి
అవును ఉమ్
టౌన్ లో అయితే అంత కాలుష్యం బండ్లు ఫ్యాక్టరీలంతా పొగొస్తా ఉంటుంది ఆ
హ్మ్
కనా మత ఏ
ఇప్పుడు మనం ఆ పల్లెలో ఒక రూ పాయి లేకున్నా ఎట్లో ఒకట్లా అయిపోతుంది పల్లెలో అంటే ఇప్పుడు టమాటా చెట్లు అవన్నీ ఉంటా ఉంటే కదా య్ ముందరి కొంతమంది వేసుకొనింటారు మిరపకాయ చెట్లు అట్లా అట్లా ఏం లేకపోయినా ఎట్లో ఒకట్లా గర్ చ్చపోతుంది అదే పల్లెటూరులో అయితే అతే ఒక్క రూపాయలంది అసలు ఏది కాదు
అవును అసలు పల్లెటూరులో ఎంతైనా కాలుష్యం అంతా ఉంటుంది
అ
ఇకా వి రోజు లో అయితేగిన ఇరుగు పొరుగు వాళ్ళందరూ బంధుత్వాలు కలిపి మాట్లాడతారు కదా
అవును బంధుత్వాలు కూడా బాగుంటాయి
ఆ
అదే టౌన్లలో అయితే పక్కపక్క ఇట్ వాళ్ళ ఎవరో మీ
మీరు వాళ్ళ పేర్లు కూడా తెలియదు వాళ్ళ
తెలియే ఆ అవును అదే పల్లెటూరులో అయితే అవును అదే పల్లెటలో అయితే ఊరు మొత్తం తెలిసాయి
ఊరు మొత్తం తెలుస్తుది ఏది సమస్య వచ్చినా ఏ మమ్మ అని అడుగుతా అంటారు
అవునా ఏమనా తక్కువ అయినా ఇప్పుడు ప పట్టింట్లో అడిగితే తారు అది టౌన్ల లో అయితే అవి ఏమి వయదు అవును
నువ్వు కూడా విలేజ్ లైఫ్ లో అవునురు పని వాళ్ళు చేసుకుంటూ పో దండ రస్సలు రె కాల్ మరి అవును ఇప్పుడు మామూలుగామన్ అంతా పల్ెటూర క బండి ఉమ్. అన్ని విషయాలు తెలుస్తుంది ఇంకా చదువుకోనికి సిటీ టై. మీరు.
ఇంకా, ఉమ్ ఇంకా చదువుకోడానికి అయితే, సిటీస్ కి రావాల్సిందే, చదువుకోనికి.
అప్పుడు, చాలా ప్రాబ్లమ్స్. పేస్ చేయాలి మనము.
అవును, చా కష్టం అంతైనా.
ఉమ్ ఉగ్గు అలవాటు పడిండదు.
అవునులే.
వాటర్ కూడా వాట్. ర్ మనం తినే ఫుడ్ ఆయిల్ కానీ, చాలా ఉంటాయి, ఉమ్.
బాగుటుంది కదా. ఉమ్ ఇంకా పడదు అవును, ఈ టౌన్లలో అయితే, ఇ ఫిల్టర్ ఏదో ఒక వాటర్ ఎసేసి ఫిల్టర్. చెస్తా అంటారు. మన గ్రామాల్లో, ఎలా అంటే గినా. ఎముకలుంటాయి, ఆ.
మా పల్లెటూర్లో అయితే, ఆ బోరు వాటరె తాగేది. మానమైతే. ఇంకా తీస్కిజా చదుకోనచ్చు. చిన్నప్పుడూ ఫిల్టర్ వాటర్ తాగుతాము.
అవునా.
ఉమ్.
ఉమ్.
అంటే పల్లెటూర్లలో.
ఉమ్.
కరెంట్ పానీ. తర్వాత వాటర్ కానీ, చాలా సమస్యలు ఉ. అదే టౌన్లలో తక్కువ ఉంటాయి.
ఆ. ఎంతైనా అక్కడ టెక్నాలజీ వేరు.
ఆ పల్లెటూలో లో. కూడా అట్లా చేయాలి. ఏదైనా ఒకటే కదా, సిటీస్ కానీ పాల్లె. పూ కానీ పల్లెటూర్ చాలా వెనట్ పడిపోయింది సిటీస్ ఇంక ఇంప్రూవ్ అవుతాంది ఉ
అ
మా ఊర్లొ అయితే ఒక డే అంత కరెంట్ రాలెదు ఉగాది పండక్కని కరెంట్ ఆ ఇంటికి వెళ్ళామా అంటే అంత కరెంట్ రాలేదు ఫోన్ లో ఛార్జింగ్ లేదు ఏమి లేదు రో అంటే నైట్ టైమ్స్ ఫుడ్ చేసుకోనేకి చాల ఇబ్బంది ఉంటుంది
ఇంగ టార్చ్ కి లైట్ జాబ్ చేయడం చాల కష్టం
ఆ
అలాంటప్పుడ దీపాల్ పెట్ స్తర మీరు
ఆ దీపాలు మెన్బత్తి అంటరు కదా
ఆ ఆ
ఆ ఇట్ల యెడతాం ఇంక ఏమ్ చె తము ఆ అంటె పల్లెటూళ్లలో కరెంట్ అవి చాలా తక్కువ సరఫరా అయితాందియి ఉమ్ అదే సిటీస్ లో అయితే ఇప్పుడు కరెంట్ పోయిందనుకో ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది కరెంట్
అవును పల్లెటూర్లో పోతే గిన చాల్నా కష్టం కదా రావడానికి
ఆ అవును
ఉమ్
వాటర్ కూడ అంతె మా ఊర్లో వాటర్ కూడా అంతే వాట్ర్ వాటర్ ప్రాబ్లమ్ కూడా ఉంటుంది చాలా హ్మ్మ్
మా ఊర్లో ఎలా ఉంటే గిన వంకల్ పాట అంటాయి ఇంకా అక్కడ బట్ ట్టలు ఉత్కేసి ఇంకా వేరే వంకలు తాగడానికి మాత్రం కొద్దిగా ప్యూర్ గా ఉంటాయి ఇంగాడ తాగడానికి ఆడ తీసుకొని వస్తాం
ఆ
హ్మ్మ్ ఎంతైనా అక్కడే బట్టలు పిండేసి ఏందో బాగుంటుందో ఆలోచిస్తే
అవునవును అంటే బట్టలు దిగే కూడా ఎంత బాగుంటుందో పల్లెట టూర్లో
మ్మ్ అంద్రూ
అందరు ఒకే దగ్గర ఆ చాలా బాగుంటుంది మాట్లాడుకుంటూ అట్ అయిపోతుంది అయిపోతుంది పల్లెటూరి జీవితం
పిలుస్తాంది
ఆ ఓకే అండి హ్మ్మ్ సరే బాయ్ హ్మ్మ్